ఆ హాయ్ రా
హాయ్ రా
ఉ చెప్పరా ఏం చేస్తున్నావ్
ఏ లేదు విషెస్ కుడికెళ్ళ నాకు సినిమా ఉంటే కొరియన్ వాళ్ళది. అన్ ఆ
నాది చూస్తున్నావా?
ఆ ఆ పర్లేదు బానే ఉంది. అంటే ప్రతిదీ ఒక షాక్. లాగ అనిపిస్తదనమాట ఒక్కొక్క ఎపిసోడ్
మ్హు
మ్మ్. నువ్వేం సినిమాలు చూడలేదా ఈ గ్యాప్ లో?
మ్
ఈ మధ్యలో ఏవి సినిమాలు చు
లేదురా. ఆ మొన్న ఒబ్సెషన్ చూసాం అంతే.
ఆ థియేటర్ కెళ్ళారా లేకపోతే, ఎట్ల ఈ మూవీ రూల్స్ అ ఆహా
అదేరా. మ్మ్ అవునురా. అప్పుడే చూసి, తర్వాత ఎయిర్పోర్ట్ కెళ్లి, మళ్ళీ ఏర్పోర్ట్ నించి నంది హిల్స్ కెళ్ళి,
నేను ఇప్పటి వరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడలే. ఒకసారెమో మా డాడీ వచ్చేటప్పుడు, పికప్ కెల్లానంతే. దాని తర్వాత ఎక్కువ, అక్కడెక్కడో లాంచ్ అంతా బాంటది అని చెప్పారు కదా, ఏదొ ఫిఫ్టీ రూపీస్ కట్టి వె ళ్లాల. లోపలికి లాంచ వరకు వదులుతారు అని,
మ్ హు అవన్నీ క్రెడిట్ కార్డ్స్ ఉంటె కదా అలౌ చేస్తారు. వితౌట్ క్రెడిట్ కార్డ్ కూడా అలౌ చేస్ తారా?
అహా. అదేదో, ఒక్క ఒక్క దగ్గరవరకు ఫిఫ్టీ రుపీస్ మాత్రం కట్టి వెళ్లొచ్చంట.
ఆహా ఏమో ర. మేమసలు ఫస్ ఫల్ ఏమైందంటే టె హెల్మెట్ లేకుండె. అంటే, ఒక్కటే హెల్మెట్ ఉంది అంటే రెండు ఉన్నాయి అనుకో ఒ ఒక బండికి ఒకటి, ఇంకో బండికి ఒకటి అలా రెండు ఉన్నాయి.
ఓకే. ఇంకా టూ మిస్సింగ్ బ్యాక్ సీటర్స్ కి
ఆ ఇంకా బై ఆడపోయి నిలిచిన వెంటనే, వాడు వా వీళ్ళు పెట్టుకోని కూడా లేదవి. హెల్మెట్స్ ఊరికే షో కి పెట్టుకున్నారు. అడపోయి నిలబెడితేనే, వాళ్లొచ్చి ఎళ్ళిపోండి. ఎళ్ళి పొండి ఇలా అంతా చేయకూడదు. వాళ్ళు రౌండ్స్కి వస్తున్నారు. ఏమో అన. నేల్పెట్టనీలే. అందుకే ఊరికే అలా చూసుకోనొచ్చేసా. నేను ఇప్పటికి టూ టైమ్స్ ఎళ్ళాను.
ఆ
ఇట్లనే అయింది రా. ఒకసారి కార్ లో ఎళ్ళాం. ఆ కార్ లో ఎళ్ళినప్పుడు కూడ అలానే అయింది రా. వెళ్ళలె. అంటే ఆప్, ఆ రోజు కార్కెమో అయిపోయింది అనుకుంటం. పంచర్ ఏమో అయినట్టున్నింది. ఆ రోజు వచ్చేసాం
ఫస్ట్ టైం ఎవరితో వెళ్ళావ్?
నితిన్ తోనే, సెకండ్ టైము నితిన్ తోనే.
అవునా ఒకసారి వీళ్ళు వెళ్లారు కదా, బ ప భారతీ వాళ్ళు.
ఆ వాళ్ళేం నన్ను ఏం పిచుకొని పోలేేదు. అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అన్న వాళ్ళు ఉంటె వాళ్ళు వాళ్తో ఎల్లారు.
ఆహా
మ్
ఇంకేమి ఈ రోజు డిన్నరు మరి? ఈ రోజు చికెన్ కదా!
ఆ భారతి ఇది చేస్తా అనిందమ్మా. రాగి బాల్ ఆ పిజలో రాగ్ ఇ బాల్ చేస్తా అనింది. చూడాలి ఆమె మా మాటల వరకే చేతల్ లెవ్
నిజంగా చేసిద్దా అది మనకి పెద్ద పెద్ద గుండాయి లేసి అవన్నీ చేస్తే తప్ప రాదే
ఆ కానీ ఆ ఎక్కువ సార్లే ఆమె చేసుకొని తినింది చూసా నేను చేసింది మొన్న ఒక రోజు సండే ఏదో ఒక రోజు సండే చికెన్ కర్రీ మళ్ళీ పలావ్ చేసి నింద్ర వాడి కోసం ఎంత బాగుండంది తెలుసా మిగిలిందని మాకు వచ్చి ఇచ్చింది తినిపిచ్చింది వెన్ అంతా బాగా చేసింది తెలుసా ఆమె పీజీలో ఇండక్షన్ స్టోవ్ పైన
ఆహా
మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తా అనింది వీకెండ్ ఈ విలేజ్ ఇంకా ఇంటిక వెళ్ళిపోతుంద అంట అందుకే ఈ ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దాం అంట కుంటున్నాం నెక్స్ట్ వీక్ ను హ నెక్స్ట్ వీక్ ఎళ్తే నేన వెళ్తా ఇంటికి
ఆ అసలు నేను ఏమనుకున్నానంటే ఈ ఫోర్ వీక్ సెటిల్ అవుతుదో ఏందో నాకు అసలు ఫస్ట్ వీగే బోర్ కొట్టేసిందిని అనుకున్నా నేను దాంట్లో వన్ వీక్ హాలిడేస్ పెట్టేశాను ఇప్పుడు ఇంగ ఉంగ మింగలింది పదైదు రోజుల
అవును రా
రోజు లో కూడా ఇంకా త్రీ డేస్ రాను అనుకో ఈ మూడు రోజులో
ఇ ఇంకా రేపు రెండు రోజులేదే రేపు మొన్నాడు తర్వాత మండే నుంచి వచ్చే ఇం
వచ్చే అల్ సాటర్డే బల్దేఅనేసి సండే రెస్ రెస్ట్తీసుకునేసి మండే నుంచి వచ్చేయాల ఇంకా లాగ్
అంటే కొంచెమైనా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నారా కొంచెం అంటే కొంచెమైననా నాలు
ఆ ఆ అవును రా మ నేను ఇప్పటి వరకు ఇన్న క్లాసు లో అట్లీస్ట్ ముందంతగాకపోయినా పర్లేదు అనిపించింది సాల్వ్ చేయగల
అవును నేను చూడు ఈరోజు జావా కోడు ఫస్ట్ టూ క్యూస్షన్స్ అలా ఇలా సాల్వ్ చేసాము ఫ ఒకటి మ్యామ్ చూపించింది ఇంకోటి చార్జీబిటీ చార్జీబిటీ గూగుల్ చేసాము తర్వాత ఇంకా అర్థం అయిపోతుందిలే కొంచెం ఈజీనే అనిపించి మేమే చేసేసినం ఒక్కసారి ఒక టూ టైమ్స్ వచ్చి ఉంటుంది థర్డ్ టైమ్ మేమే క్లియర్ చేసేసాం టెస్ట్ కేసెస్ అ పాస్ అయ్యాయి అంత నాలెడ్జ్ మన కు అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఉండుంటే ఆల్ఫా లో ఉండేవాళ్ళం మేము ఆ క్లియర్గా అర్థమగపోతుంది చిన్న బాగా అర్థం అయిపోతుంది రా అంటే ఈరోజు జు స్టార్టింగ్ కదా అందుకే సింపుల్ కోడ్స్ ఉంటాయి అనుకుంటున్నాను ఆ మోడ్యూల్ ఆపరేటర్స్ పొద్దున్నే మధ్యాహ్నం ఆ ఆపరేటర్స్ యూస్ చేసి చేయాలి త్రీ క్వశ్చన్స్ త్రీ కాదు సిక్స్ క్వశ్చన్స్
ఆ
ఆ మార్నింగ్ సిక్స్ క్వశ్చన్స్ మార్నింగ్ ఏంటివి మార్నింగ్ అబ్బా మార్నింగ్ సింపుల్ ఏమో నా ఒకప్పుడే మర్చిపోయానను మార్నింగ్కి మార్నింగ్ కూడా ఇది ఏమో ఊరికే జస్ట్ ఆ సెంటెన్స్ ఉంటుంది ఒక సె టెన్స్ ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేసేది నెక్స్ట్ ఇంకోటి వచ్చి త్రీ టైమ్స్ ఒకే సెంటెన్స్ త్రీ టైమ్స్ ప్రింట్ చేయాలి అలా ఉం మార్నింగ్ ఉండిం ది
అయితే మా మీరు ఆపరేటర్స్ మాడ్యూల్స్ తో నేర్చు కున్నరు ఈ రోజుటికి ఉం అయితే బాగా అర్థంమవుతుంది
ఆ అవును రా
నా అంటారా
అవున్రా నేర్చు కోవచ్చు రా ఏం లేదు కంటిన్యూస్ గా వెళ్తే పర్లే బేసిక్ చానా నేర్చేసుకుంటాం మనమే
హు హమ్ అమూల్య వస్తుందా? రోజు మరి
వస్తుంది ఈ రోజు ఆమెకి కడుపు నొప్పి అని వచ్చి వెళ్ళిపోయింది వన్ అవర్ కూడా లేదా ఆమె బ్రేక్ లో వెళ్ళిపోయింది మార్నింగ్ బ్రేక్ లో
ఆ ఈరోజు స్టోరీలు అన్ని చూసారా నువ్వు మరి
ఆ బర్డ్డేగా ఇరోజు
అవునా నేను ఎందుకుబ్బా సడన్ గా పెట్టింది అనుకున్నా
హే బడ్డే అని ఆడ ఉందిగద చూల్లే అది నువ్
ఆహా నేను వాటిని చుడ్డంలో నేను లీనమ అయిపోయానులే హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో హలో హలో